హలో
హలో
ఆ చెప్పండి హయ్ బానే ఉన్నామండి ఏం చేస్తున్నాండి మార్నింగ్
ఏం లేదండి తిన్నం బ్రేక్ఫాస్ట్ అయింది పాలగనే కురిస మీరు ఈ మధ్య ఎక్కడనాకి వెళ్ళారండి ఏమైన్న ప్రయాణాలు చేశారా?
సమ్మర్ అదే సమ్మర్ సీజన్ లో చేసామండి తిరుపతికి వెళ్ళాము.
తిరుమల తిరుపతి దేవస్థానం మా
అవునా తిరుపతికి వెళ్లారా ఎట్లా వెళ్లారండి ట్రైన్ లోనా, బస్ల?
ఇంటి కాడ నుండి ఆటోకి వెళ్ళామండి. ట్లాగేజ చదురుకోని ఎందుకంటే? టూ త్రీ డేస్ పడుతది అన్నట్టు దర్శనానికి టూ డేస్ పడుతది చెప్పలేము పబ్లిక్
అవును ఆ అవును అవును టైమ్ పడుతది ఉహు
ఆండీ
అక్కడ రూమ్స్ దొరికినాయిం
దేవునికెళ్ళి అడ దిగాముా దా రూమ్ చూడ బుక్ చేసుకున్నాం ఫస్టే
కోలా
ముందే బుక్ చేసుకోవాలి తిరుమల అంటే మామలుగా కూడా వెళ్ళచ్చు. కాకా పోతే మనకు డ వెయిటింగ్ ఏయడం ఇష్ ఇష్టం ఉండది కదా అప్పుడు ఓ ఆ రష్ లోవు మ
ఆహ ఉ ముందు చేసుకుంటే ఆ మనకి సులభ ఆహ అవునా అవునా
ఏం ఆ టైం ప్రకారం టైం ఇస్తే టైం ప్రకారం దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు వెయిటింగ్ చేసి స్మి నాలుగు వినాలన్ మన వేసుకొని ఫ్రెష్ప్ అట్లాయి ఆ దర్శనానికి మమన్
అవునా
పక ఇంటికి వచ్చి అది మళ్ళా రూమ్కి వచ్చి పైన అవి తిరిగటి ఉంటాయండి కొన్ని చిన్న చిన్న మినీ ఏదనా తీసుకొని పైనా ఒక్క వన్ డే పడుతు అన్ని నేను తిరిగి రావచ్చు
ఏమైనా గుట్టాలు అట్లా ఉంటాయండి అక్కడ
కొండలు ఉంటాయండి తిరుమలలో
గు గు ఓకే అది ఎక్కాలా కంపల్సరీ
ఎకుడంటే కొందరు ఇలా మొక్కుకుంటారు కొన్నిరు కోరికలు పర్సనల్గారుగుంటే కాళీ నడకన్నా వెళ్తు తారు మెట్ల నుండి మెట్ల నుండి వెళ్ళే వారికి డ దైవధర ఇట్లా మనకు కొందరికి నొప్పులు ఉంటాయి కదా మోకాల నొప్పులు పైన్ బాంబ్
ఆ ఆ సరే సరే దానికో అవునా అంటే ఇప్పుడు ఎండాకాలంలో మరి వేడిగా ఉండదామండి
అక్కడ చల్లగా ఉంటదండి వాతావరణం తిరుమలలో అసలు ఎండాకాలం అనిపించేది అక్కడ ఎందుకంటే బాగా బా బాగుంటది ప్రదే
అవునా చెల్లగా
తెల్లని వాతావరణం చెట్లు చేమాలు గుట్టలు కొండ చే యాలు బాగా ప్రాజెక్ట్ ఉంది అందులో అక్కడ అన్ని రకరకాల ఫుడ్ అయితే మన బయట తినలేకపోతాం అండి అక్కడనే బాగా టేస్ట్ ఉం టిది దేవ స్థానం
అవునా అవునా
దేవస్థానం అన్న ప్ర చదు కాకపోతే భక్తి దేవస్థానాల కన్నా మాకు అందరం తిరుపతి లడ్డు మాత్రం ఫేమస్ అండి అక్కడ
అవునా
చాలా మంచిగా ఉంటంది టేస్టీ
ఆ అవునవును
మళ్ళీ కిందికిి దిగాక బస్ ఎక్కి మళ్ళీ మనం పూర్తి పనులుపోయినాక కిందకి వచ్చాక మళ్ళీ అమ్మవారి దర్శనం ఉంటదండి
అవునా
దర్శించుకొని అక్కడ నాలుగు మూడు చిన్న చిన్న తీర్థయాత్రలు ఉంటాయి మళ్ళీ కొని తిరుగు ప్రయాణం ఇంటికి
ఆహా అవును అంటే మూడు నాలు గు రోజులు పడుతది అన్నటూ
ఆ మూడు నాలుగు రోజులు పడతది పో పోనీకి వండే అనుకో రానిక్
ఆ ఆహా చివన్నికి రెండు డేస్ ఆహా అవున నన
త్రీ డేస్ ఫోర్ డేస్ నాడు పట్టొచ్చు తిరగాలనుకుంటే ఇంకా వేరే వేరే గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంట అటేళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు లేకపోతే ఇంటికి రావచ్చు మన ఇష్
అదే అవునవునవును అదే ఒప్పిగ ఉంటే ఇగ వెళ్ళొచ్చు అన్నట్టు అంటే పిల్లలు అందరినీ తీసుకొని వెళ్లారండి
ఆ పిల్లలకు ఇప్పుడు హాస్టల్లో ఉంటారు గా మా అబ్బాయిలు కాబట్టి
ఇంటికి వచ్చారు ఆహా
వన్ ఇయర్ కు ఒక టూర్ కొట్టాలి అని
అవును పిల్లలు కూడా కొంచెం రిఫ్రెష్ ఉంటది అవును వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటది అమ్మనాన్నతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది
ఎటైన వెళ్తేనే మనం సంవత్సరం అంతా చేసింది ఒకసారి ఓయా మనకైనా కొంచెం మనసు
అవునవును ప్రశాంతంగా ఉంటది ఏమనా స్ట్రెస్ ఉన్నా కూడా కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపిస్తది కొంచెం చేంజ్ అయితే అవునండి ఆ వెళ్ళినామండి సమ్మర్ హాలిడేస్ ఉండేసరికి ఎండకాలం సెలవలు ఉండేసరికి వెళ్ళినమండి వండర్ లా వెళ్ళినాం హైదరాబాద్కి వెళ్ళినం మండి
చాలా బాగుంటది కదండి వండర్ లా
అవును వండర్లాకి వెళ్ళినాం పిల్లలందరు చాలా మంది పిల్లలు ఉండేసరికి వండర్లా పోదాం అంటే వెళ్ళినం అన్నట్టు
స్విమ్మింగ్ బాగుంటదండి వండర్ల
ఆని వాటర్ రైడ్స్ ఉంటాయండి అవి బాగుంటాయి కొన్ని అంటేవి ఏమంటారు పెద్దవి కూడా ఉంటాయి రైడ్స్ అవి కూడా బాగుంటాయ్ మొత్తం ఆ ఒక దినం మొత్తం పడుతది పొద్దున పోయినం
అసలు టైం ఏర్పడదు ఇంకా ఉండాలం
ఆ ఉండాల అవును అవును ఇంకా ఉండాల అనిపిస్తది గాని వాళ్ళు ఇగ వెళ్ళండి వెళ్ళండి అంటారు ఇగ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు
టికెట్ ఎంత ఉందండి ఎంట్రీ ప్రజెంట్ ఇప్పుడు
ఇప్పునా ఇప్పుడు ఎంత అయిందో తెలిదండి మొత్తం మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉండే ఇరవై ఐదు మంది ఉండే ఎంత అయిందో నాకు కూడా తెలిదు రెండు వేలు ఉందో పా మరి సమ్మర్ లో ఆఫర్స్ చూడ ఉంటాయి కదా అట్లా ఆఫర్ ఉండేనో ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉన్నట్టుంది అంటే దానిలో రైట్స్ బట్టి కూడా ఉంటాయండి కొన్ని అన్ని చేసుకుం టం అంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు లేదు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు టి కూర్చొని ఉంటారంటే వాళ్ళకి తక్కువ ఉన్నది అన్నట్టు
పిల్లలకు పిల్లలు ఎక్కువ వెళ్తారండి
పిల్లలు ఎక్కువ వెళ్తారు కాబట్టి ఇగ అందరిని కలిపి ఒక్కొక్కరికి ఒక రేట్ అయింది అన్నట్టు ఇగ ఇరవై మూడో ఇరవై నాలుగో ఇరవై ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉండే మన మొత్తం కలిపి ఫోర్ ఫ్యామిలీస్ అట్లా వెళ్ళినము ఇక ఎంత అయి తెలియదు అన్నట్టు ఇక మొత్తం ఆయన డబ్బులు నలుగుర షేర్ చేసుకున్నాం ఇక అది టికెట్ ఎంత అయింది తెలియదు అన్నట్టు ఇక నార్మల్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో ఉంటది
ఇంకా మనం ఎక్కేదాన్ని బట్టి రేటు మాట్లాడుకుంటాం
అదే అదే రైడ్స్ ఎక్కే బట్టి మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా అని బాగుంటందా అండి అసలు రబుద్ది కాదు
మేము కూడా వెళ్ళామండి ఓ మా పిల్లలు బాగా చిన్నప్పుడు ఓటే అంటడి కెలము
ఆహా టెన్ ఇయర్స్ బ్యాకా అప్పుడు ఇక్కడ కొంచెం చేంజ్ అయింద అనుకుంటా కదా రైడ్స్ కొన్నికా బాగా రైడ్స్ వచ్చినట్టున్నాయి
సిక్ హండ్రెడ్ ఉంటా మేము ఎంటీ అయినప్పుడు
అవునా అవునా అది అదే చేంజ్ అయింది అనుకుంటా రైడ్స్ కూడా కొన్ని పెరిగినట్టునేయి ఎట్టిగార రేటు కూడా పెరిగినట్టు ఆ పేరు ఉ అవును అవునండి బాగుంటది మంచి అనిపిస్తుంది అది ఒక డిఫరెంట్ వేరే ఎంజాయ్మెంట్ అ ఆ చిమ్ మళ్ళీ ఎత్తుకొద్దురా అందరికి ఒకసారి హాలిడేస్ సెలవులు దొరకాలంటే కష్టం కదా అని ఎండాకాలం సలవుల్లో ప్లాన్ చేసు
సామర్లోనే ఏటైనా పోవ్వచ్చు పిల్లలని పట్టుకొని వేరే ఉన్నప్పుడు స్కూల్ ఎమ్ చేద్దాం అవన్నీ ఉంటయి కదా మనం కూడా చూద్దం ఫ్రీ ఉండాలి ఏదైనా పని ఉంటది డ్యూటిలకి వెళ్తారు
అవును అందర్నీ ఆ అందరికి వీలు కాదు సమ్ ఎండకాలం టైమే వీల్ అయితది కొందరు పెద్ద ఉన్న వాళ్ళకి ఇగా హాలిడేస్ ఉండవు స్కూ కాలేజెస్ ఉంటయి చిన్న ఉన్నళ్ళకు ఉంటయి ఇంక అది కుదరదున్నట్టు ఎండాకాలంలోనే మంచిగా ఉంటది ఏమైనా వాటర్ ఫాల్స్ అట్లా వెళ్ళినార ఆండీ మీరు ఈ మధ్య
వెళ్ళ లేదండి ఒక తిరుపతే వెళ్లోవచ్చాం అంతే ఏక్కడికి
మమ్ నేను కూడా ఎప్పుడు వెళ్ళలె వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలని ఉందీ ప్లాన్ చేయ్యాలి దాన్ని కూడా
ఆ ఎంజాయ్మెంట్ ఉంటది వాటర్ ఫాల్స్ లో
మీకేమైనా తెలుసా ఏ వాటర్ ఫాల్ బాగుంటదో అని మనం తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా
తెలంగాణలో అంనంతగిరి సమ్మక్క జాతర మేడారం సైడ్ అయితే ఒకటి ఉంటది కమలాపూరం దా
ఆ బ్బో గాత వాటర్ ఫాల్స్ బోగాత వాటర్ ఫాల్ల్సా
భాగోతా మేము అటు ఒకసారి ఎప్పుడో వెళ్ళినం చిన్ననాడు మేం చిన్నమ్ లా చిన్నల్లాం మావాళ ఇద్దరం వెళ్ళాం మా చిన్నతనం వయసులో భాగోత అంటే మా అమ్మ వాళ్ళది అటే ఉండెది అయితే
అప్పుడు వెళ్ళారా ఆ హ అదేంటి చెప్తుంటారు బోగత వాటర్ ఫాల్స్ బాగుందని కానీ నేనైతే ఎప్పుడికి వెళ్ళలే వెళ్ళా మాల్ ఒకసారి వాటర్ ఫాల్స్ చూడాలి వెళ్లేది ఇట్లా పార్క్ అట్లా ఎక్కడైనా వెళ్లారండి జూ పార్క్ అట్లా ఎక్కడైకైనా
అమ్మవాళ్ళింటికి ఏళ్లినం అయితే అక్కడ జూ పార్కు అన్ని ఉన్నాయంండి
చుప్
ఆ అదేదో కోట అని అన్ని చూయించింది మా వద్దనే వాళ్ళ పిల్లలు మా బు మాక్క పిల్లలు అందరుూ ఉన్నప్పుడు
ఆహా ఆ ఇప్పుడు జూ పార్క్ అంటున్నారు కానీ జంతువులే ఉండట్లే అండి పక్షులు జంతువులే లేవు
అన్నీ అన్నీ తక్కువైపోయినై జంతువును ఆట్నీ అట్లా శాంపిల్లు తీచుకుంటారు
ఆ శాంప్ ఆ శాంపిల్ పిస్ కోసం ఒక్కటో రెండొ అట్లా ఉన్నాయ్ అంతే పక్షులు కూడా య తక్కువ పక్షులు కూడా తక్కువ ఉన్నాయి లేకపోతే మేము ఆ చిన్నప్పుడు ఉన్నప్పుడు పక్షులు బాగుఉండేవి జూ పార్క్ అంటే
అవి తక్కువైపోతానై కాలుష్యానికి కాలుష్యం ఎక్కువయ పక్షులు ఉండడం లేదు ఇదంతా ఎ యిం ప్పై మీ అబ్బాయి ఇంటికి మోటారు సైకిళ్ళు అవి కార్లు అని ఏదో ఉంటానేగా మరి
అవును అది గుడా
వాటికి పడదాంటావ్
మీద మీద పడుతుంది అన్నట్టు ఆ అవునండి
గన్ని అంటే
ఆ
ఎక్కనో ఈ అడవులలా ఇలా లాస్ట్ కొండ చర్యలాల అట్లా ఉంటా నైన్యి మాకోస అమ్మనే సిటీలలో ఉంటాయి పార్కులు
అవునండి కరెక్ట్ అండి
అవి ఉండట్లేదు
అవును ఉండట్లే కరెక్టే సరే అండి డన్ ఉంటానండి జాగ్రత్తగా ఉండ అవున ఓకే అండి